తను
ఏం లేదు నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు
తిన్నవా
టిఫిన్ నిన్న రోస్ట్ బోండ
ఉహు
బాదం పాలు తాగుతా అన్నవ్ ఇయ్యాల మర్చిపోయినవా
తెచ్చేటొళ్ళు ఎవరు లేరు ఏం చేద్దం
దక్షి వాడు ఉంటాడుగా అబి గాడు
ఆ వాడితో తెప్పించుకుంటే వాడికి కూడా పోయాలి
అవును మరి
ఏమో చూద్దాం మమ్మీ మనీ ఇస్తే తెప్పిస్తా లేదంటే లేదు అంతే ఇగ
ఓ తిన్నావా
తిన్లే తినాలి
ఆహా హ మొన్నా కృషు క్రిష్యు కార్తికేయ వాళ్ళ మామయ్య ఫోన్ చేసిండు
నీకా
నాకు కాదు ఫోన్ చేసి నాకు చేయమంటే చేసింది బ పెం ఇట్లా మాట్లాడినా
హ్మ్
అ చిన్నన్న చూసినావా అని అంటాంది అని అంటాను
హ్మ్
ఐతే ఏజ్ చిన్నోడు అని అంటే వాల్ల అల్లుడు
హ్మ్
చూల్లేదు ఫోటోలు పెట్టమను ఇన్స్టాగ్రామ్ లో చూత్త అన్నా
ఆ
ఆ సూత్త అంటే లేవు నా దగ్గర అన్నాడు లేకుండా మానై తీ పెట్టాల అన్నట్టు వచ్చేసిన ఇగ
ఆహ
మళ్ళా చేశలో పెడతాగానన్నాడు అయిన పెట్టలేదు
పెడత ఆనంగ పెట్లేదు మళ్ళ
తెలవదు ఇగ అసలే ఆయన పెడితేనే చూత్తలేకపోతే లేద అనుకున్నాడే రిషివ్ కార్తికేయ డాడీ ఉన్నాడా అ ఆ ఓకే ఆయనది నేను ఫాలో చేస్తాను ఆయన నన్ను ఫాలో చెత్తండు వాళ్ళు పోస్ట్ పెట్టుకున్నారు అన్నట్టు
అవునా హ్మ్
బుగ్గా ఏంది కదా
చూసినవుగా
ఎస్ నేను చూష్ణ నిన్న నైట్ చూష్ణ
అవునా
అ
నా నేను ఇంత దగ్గర గరున్న గని నేను ఇంత వరకు ఆ అబ్బాయినే చుల్లే
ఇగ వాళ్ళ మమ్మీకి ఫాలో చేసిన కొంచెం బలుకు బాగానే ఉంటది కదా ఫాల్లోప్ చేయలే
ఆమెకు యాక్సెప్ట్ చేసేది
యాక్సెప్ట్ కూడా చేయలే చూషిందో చూడలేదో పాపం పాడుగాను రిమూవ్ గుడా చేయలే
నువ్వు జేయ్
అదే నేను ఇగ ఓపెన్ చేయలేదు ఇంకా ఓపెన్ చేత్తే రిమూవ్ ఇష్యూ యాప్
వాళ్ళకి అంత ఉన్నప్పుడు మనకి కూడా ఉండాలి
నేను నైటే రిక్వెస్ట్ పెట్టిన పన్నెండు ఒకటింటి రెండు గంటలకి
అట్లనా
సుత్త ఇప్పుడు చూసి తీసేత్త
ఉంతే
ఊ ఇంకేంది మరి ఎక్జిబిషన్ బోయినం బ్రేక్ ఫెస్ ఎక్కియ్యలేదని ఆ రోజు లక్కీ అలిగింది ఈ అన్న ఆడతానికే వచ్చినాం కదా అత్తమ్మ మరే నాకు కాలింది ఆయన ఎక్కయను అనేసరికి అందుకే న నాకు నచ్చలేదు అందుకే ముఖం మార్సుకుందా ఉంటాను ఇంటికిచ్చ
అయ్య
ఆయిన వంద రూపాయలు దొబ్బింది ఏం తక్కువయింది
గ పనికిరాని ఇటిక కొన్నడు పైసలు పెట్టి చి వేస్ట్గా
క్లైమ్ ఉందా అది ఖరాబే అయింది ఒక్కో రోజులో నీళ్ళలో ఖరాబ్ అయింది
అసలు దేనికి యూజ్ చేస్తారు అది
ఏం లేదు చిన్న పిల్లలు ఆడుకుంటారు
ఉహు
నిన్న అబ్బాయి ఎగ్ ఆమ్లెట్ ఎత్తే ఎంత తింటడో తెలుసా వాడన్నం
ఉహు
ఓ ఎగ్ ఆమ్లెట్ వేసి దాంట్లోనే ఎంత రైస్ వేసినా తింటాడే బావ తినే అంత తిన్నాడే
ఓ దేవుడా మంచోడే తింటే మంచిదే సు చూస్తే బక్క పీస్ లెక్క కుంటడు కదా
నా ఫిల్డు ఇంటర్ చెల్లె గోరంగా తింటడు ఇగో చెల్లె బిర్యానీ అయితే మాత్రం ఒక ప్యాకెట్ మొత్తం తింటా
ఊ
బిర్యానీ ఒక ప్యాట్ మొత్తం తింటడు
మవిదిిన కాదే
ఎ తిన్లేదు
అసలు బిర్యానీలో కూడా చాలా రోజులు అయితంది అన్ని కరివే అయినాయి
ఆ
మ్యాంగోస్ తింటాను వా దొరుకుతనే ఆడ
కుుల్ హుల్లు
నేను కూడా తింటాను ఇప్పుడు మ్యాంగో
ఎక్కడె
ఏమో ఇంట్లోనే గ
మనవేనా
ఓహో
హ పైన ఆ మామిడి అదే కృతికా ఉంటదిగా
అ
వాళ్ళ డాడ్ వాళ్ళ ఫ్రెండ్లు మామిడి తోడగా
హహ
మూడు సార్లు ఇ చిిన్న రెండు రెండు కేజీలు
అ
ఫ్రీగానే
బానక చాలా ఇస్తుంది ఎక్కన్ంచి వస్తుందా నిన్న ఒక చిన్న భాష్ తను నిన్ను తీసుకుొని వచ్చింది
బ త్తనిన్నానా
హ చిన్నది ట్వంటీ ఫై కేజ్స్ బియ్యం బస్తా స్తా ఉంటుంది చూషినావా
ఓకే ఇత్తాంద మీకు
ఏమో నిన్న తీసుకొని వచ్చింది నాలుగు తీసుకొని వచ్చా కోసుకొని నిన్నాం సరస్వతమ పంపిందంట
అందుకే నీకు ఇచ్చింది వాళ్ళ పేషెంట్ వాళ్ళు ఎత్తి ఒప్పో
ఏమో
పన్నా తయ హలో హ
కాకపోతే పింపుల్స్ అయితే ఏమ అనుకుంటాను అయినా తింటనే ఉన్నానుకో
ఎందుకు పింపుల్స్ ని నేనైతే ఎట్లా తింటా తెలుసా అసల్ గోరంగాదింటనా
అయినా మన డ ఐస్క్రీమ్ కాబట్టి కావు
నాకు అసలే కావు అసలు బావక్క ఫుల్లు కుల్లుకుంటాడు నా పైన
హు
నాకేందుకు తి తిన్నె మీకు అస్సలు కావు మీకు అస్సలు కా ఆయనె మ్మచ్ బయట ఫుడ్ తింటే అయితయ్ ఎవరికైనా
మనం ఎక్కువ దినం కాబట్టి
బయట ఫుడ్ ఆయిల్ ఫుడె ఫుల్ వింటాడొడు. ఆయిల్ ఫుడ్ వల్లనే అయితే
మమ్మీ కర్రీ చేయమంటే ఏం చెయలే మళ్ళీ అన్నం అంటాంది.
అట్ల ఉంటది. ఇండియన్ మామ్స్ బి లైక్
అంతె ఇంగ
అంతె కామన్
అభిగానికి సీట్ వచ్చింది కదా అక్కడ అ ఇందాక తీసుకుపోయింది ఇంటికి ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు అని వాళ్ళఅయ్యిన్నాడు పోయేసరికి ఇగ కూర్చో పెట్టిండు.
చెప్తాండా.
ఉ
దేని గురించి
హస్టల్ గురించే ఒక లీస్ట్ పంపించిండ్రు మమన్
ఆహా సంవత్సరం ను ఎరిపోవా
హుహు
పోతాడనే మళ్ళా వన్నాడైతే
రెండు నెల్లకు ఒకసారి తీసుకొచ్చాంట అండి.
ఆ
రెండు నెల్లకు ఒకసారి తీసుకొచ్చేద అంట అండి.
తీసుకొచ్చి
తీసుకు ఆహా చ్చ్ అంటే ఇంటికి ఇగ వచ్చుడు. తీసుకొచ్చడ ముచ్చిట పక్కన పెడ తె చూసొచ్చుడన్న ఉండాలగ
ఆహా నువు అది అదెత్తుగని
ఉ
తీసుకొచ్చి ఎన్ని డేస్ ఉంచుతురు.
ఇంగ ఏమా తెల్వదు.
నాకు డౌటె సుదమ్మ తోటే వాలమీద ప్రేమ పోయింది. నాకు వాల్లకి
యూనోవన్ రింగ్ గుర్సదమ్మ అది డెట్ సట్ ర్టిఫికెట్ పెడితేనే వానకి సీటొచ్చింది.
ఓహో ఏ వీడేవొ కష్టపడి రాస్ సంపాదించినటు ఫీల్ అయినపురొ
ఉంటే దీన్ది కూడా ఉంది.
అయినా వీళ్ళకి టాలెంట్ ఉందిలే స్టడీ విషయంలో ఎందుకని అనగానె
ఉ శివయన్ కూడా నెస్ట్ ఇయర్ సీబీఎస్సి కే ఎత్తాడట దా ఎగ్జామ్ రాపిత్తాడట
ఎక్కడ
ఏ అన్న మ తెలివదు అంటాడు వీడు సిబిఎస్ఈ నే వాడు సిబిఎస్ఈ నే త్రిపుర కూడా హాస్టల్ నెక్స్ట్ ఇయర్ ఈడుంటే ఆమే మన చేత్ ఉండదన్అన్ ట్టుండు
నేను ఇది చెప్పిన్నా వాటి అంద నాష్టలు ఎస్తారు వీల్ ఇద్దరి మంచిగా ఉంటడని ఎనికి ఇప్పుడు కాదు వా నాస్ త్తర్ వాన్ హాస్టల్ అన్నప్పుడే చెప్పినా వీనీ కూడా టెన్త్ అయిపోమని హస్టల్ ఎతాడని
మ్మ్
గదే అయితంద
అదే అయితాంది
అ
నూరు నూరు న్ గ్రూప్ క్కడ నుంచి రిమూవ్ చేసినావు కదా ఆవని
హూ
మదక్క కు పిచ్చలేస్ నట్ ంది అది ఒక మెసేజ్ పెడతా అ తీసేసింది ఏమ్మడే అని అంటా ఉం
మంచిదంటున్న మంచ్ తుదిగా
మంచిగా చేసిండు అని అంటాడు ఈ వాట్ మమ్మీ వాట్ కొత్త నెంబర్ క పెట్టింది హాయ్ అని
హయ్ మధు అక్క హ్యాపీ బర్త్డే మధు అక్క హాయ్ హలో హాయ్ హయ్ హా్ ఒకటే పెడుతోంది మై నైట్ ఒకౌట్ అవుతుంది ఒకటే మెసేజ్ లో
అదే నే పడుకున్న
ఒక్క ఒక్కటి రెండిటి దాక గా నే పోరీ
అ ఒక్కడింటికి ఉంది నాకు కూడా మెసేజ్
మ్మ్ సర్లే నేను మ్మళ ఎత్త
అజూపిత్తే ఓ ఇందుకే ఆ పోరీ నీ హాస్టల్ాల వేయాలే
సర్లే నేన్ మళ్ల ఎత్త
ఆ సరే